హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
ఏమిలేదు తిన్నారా
ఆ
తిన్నారా లంచ్ అయిందా
ఆ అయింది మీరు చే చేసారా లంచ్
అవునండి చేసాను
ఏంటి అండి స్పెషల్
ఈ రోజు శికన్
ఉమ్ హు హా
ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేనండి ఖాళీనే ఉన్నాను
అవునండి హాస్టల్లో ఉన్నారా
అండి హాస్టల్ల్లోనే ఉన్నా
ఆ
ఆ మీరు తిన్నారా ఏదా అండి ఇరుదు డే ఇరోజ డే లైన్
రోజ డేమ్ బాగానేయింది అండి
ఆ ఉ ఇంకా మరి
ఇంకా చెప్పాలండి
సప్పాలి అండి
మీకు ఏం ఫెస్టివల్ అంట ఎక్కువ ఇష్టం
ఆ దసరా అండ్ వినాయక్
అవునండి
మీకు మీకేం ట్విస్ట్ చే
రంజాన్ బక్రీద్
ఆ హఎలా జరుపుకున్నారు మొన్నా రంజాన్
అవునండి బాగానే చేసుకున్నాం
ఏమేం చేస్తారు రోజు
ఆ చెకండ్ మీ బిర్యానీ వండినాం ఇంకా ఖీర్ కుర్మ వండినాం
ఆహా
హ మీరేం ఏం తిన్నారండి ఈరోజు స్పెషల్ ఏంటి
ఈరోడంమ్ అట్ల ఉండద్ అయి ఇంకా
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా కొంచం నెట్ చూస్తరా
చికెన్ వయస్ విన్ వినిపియట్ లేదుహలో నా వైస్ మీకు వినిపిస్తలేదా
ఒక సారి బ్రేక్ అవుతుంది
అవునా ఈ క్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నాట్ ఉన్నందుకు అందుకోసం వాయిస్ బ్రేక్ అవుతుంది హలో